స్
పుట్టింటికి రా సినిమా గురించి పుట్టింటికి రా తెలుగు సినిమా బాగుంటది
చాలా బాగుంటాయి
హీరోయిన్ హీరో ఆ ఉంటారు ఆ బగం అవగనే బాగుంటది కేట
చెలెళ్ల క్యారెక్టర్ బాగుంటుంది దాంట్లో మీరా జాస్మిన్
మీనా క్యారెక్టర్ బాగుంటది పాపం బాగా ఏ బాగా అత్తగారింట కలిసి వచ్చాం పెడతారు పాపం రాఖీ కట్టడాన్ని పుట్టింటి సార వచ్చి పంపుతారు పాపిష్ట ఇష్టపడి పెళ్లి చేసుకుంటే బాగా కష్టాలు పెట్టి ఇది పేరు గల్లా మొగడు వాల్లా అత్త అందరికస నలుగుతురు బాబు దానికి ఇది చెత్తారు పాపంద నమ్మకద్ర సంద చెత్తడు మగడు
అమ్మచర అమ్మాచరలా కారు కెక్ట అంట అ
నమ్మిచ్చి మోసం చెస్తాడు వాని అక్క బిడ్డని చేసుకోవాలని కట్నం కట్నం అని ఇ చెప్తాడు కష్ట లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు
నామం బెడ్తాంది ఇగ ఆమె కడుకుల ఎట్ల డిలివరీ ఐతదాని
ఫస్టు పెళ్లయితదీ చేసుకుంటాడు పుట్టింటి సారు ఎన్ని దెచ్చిన అంటరు తిడతది వదినని ఇదెత్తే గాజులు ఇయన్ని దీస్కత్తే
సినిమా బావుంటది మోత్తానికి.
ఆ అడత కార్లా బొయటపుడు పాపం కారోళ్లు బా అలవాటయిందని పాపం దాన్ని అనుమానం బట్టి వదరికి మల్ నిజం జెప్పేదాకా కష్టాలె వెడతరు వాన్ దాన్ని, లాస్టుకు సంప్తది సచ్చిపోతది పిలగాడు మళ్ళ కలగంటడు పాపం ఆళ్ళ అన్నయ. బాగా ఇష్టపడ్ సెల్లను పాటలు బాగుంటయ్
ఆ అగడ జనంగాస్ ఆస్టుగోళనేే ఒ రోజంతా బడుకోల
చాలా మస్తుంటది సినిమా సూతంటే గూడా చూడబుద్ధియితది, అలాంటి సినిమాలు అలాంటి మనుషులు అసలు దొరకొద్దు అసల్ బయట.
పాటలు బాగుంటయ్ గావచ్చు.
ఆ నమ్మితె ఆడబిడ్డలు గొడ్ తరు అత్త గొటుడే మామ గొటుడే నిన్ చిలకన దీషివారేతరు, నీళ్ళలా ఆకు దీషిబడేసినట్టు. అహ పొటో ది ఇందునే నేన్ గూడా ఇంత గూడా జాలీ లేకుంట ఇంత కుడా ఇది లేకుండా అంత అమాయ్ రాలె గద అసలు ఎక్కడ జూలేదు అసలు
ఆ ఇన్ క్యారక్టర్ చాలా బాగుంటది గవచు, అమ్మా చెల్లమ్మ క్యారెక్టర్ అయిన చాలా బాగుంటది.
చెల్లె పాట బాగుంటది, వుంచుకునే పాట బాగుంటది ఆని జోక్స్ మంచి గుంటయ్.
వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కావాలనే అ ఆమె మీద నిందలేస్తారు ఆమె మీద ఆమె మీద నిందలేషి, కావలని విడదీస్తారు గద అంటున్న ఇద్దర్ని.
అవును ఏం అర్థం గాదు అసల్ కి నర వేస్ట్ గారు
ఆమె భర్తకు ఆమే మీద టపొచ్చేటట్టు ఏడ్ చేస్తారు వాళ్ళు ఆళ్ళత్తమామళ్లు
ఊమ్
అమ్మకు అత్తమామలు జేబట్టి వానీకో వాన్ని ఈడ్ లెక్క జేయకున్నా ఇబ్బంది పెడతా ఉంటడు, ఉ ఒక రూమ్ ల దీసి తాళం ఏస్తడామెకు.
ఊమ్ మస్ కాల్చి చేతులు గాల్చి, కాళ్లు గాల్చి
చాలా విధాలుగా బాధ పెడుతరామెను.
బాధ పెట్టు బాధ పెట్టు బాధ పె టే లాష్టుకు
దాన్ని ఏం చూస్త తను వాళ్ళక్క బిడ్డ
అదే చేసుకోనిండు ఫస్ట్ చేసుకుంటే అయిపోదు కాని మళ్ళీ దీన్ని ప్రేమించి చేసుకొని కారనికి ఏదయిందని ఏది చేసాడు గుండు చేపిచ్చి ట్రాప్ చేపిచ్చి వర్షం పడుతాంటే కార్లా ఆగిపోయిందని చెప్పాడు రమ్మని మోసం చేసాడు మంచిగా లేదు అక్కడ
చాలా బావుంటది సినిమా హ్మ్ బోరు కొట్టదు సినిమా
ఉయ్యాల కట్టి ఉయ్యాల పాట మంచిగా ఉంటది మస్తు
మన టైటిల్స్ బావుం అదే
హ్మ్ దర్శకత్వమా అ సిన్న మచకు అది సిన్న సినిమా అన్న సల అన్న గురిచ్చి అన్న చెల్లె మంచిగా ఉంటే మ పెద్దల చేసుకున్న వాళ్ళు ఎరరు కాబట్టి అట్లా ఇట్లుంటారు సినిమా కాబట్టి బయట కూడా జరిగేది అల్లా కూడా చేసేళ్ళు
చాలా చాలా ఇబ్బందులు పెడతారు ఆ అవును
ఏ కమాకి రాలో హీరోయిను కాబట్టి అట్లా నా అ అదే బయట ప్రపంచంలో అయితే ఎవరు పడరు ఎవరు మాటలు పడరు ఒక మాట కూడా పడరు తిరిగి రెండు మాటలు పెళ్ళంటరు వెళ్ళిపోతారు ఉండారు సినిమా కాబట్టి అట్లా తీసెళ్లిక షూటింగ్ అర్జున్ గాడు బాగుంటది అల్ల దోస్తో ఒకతుంటది ద ఇలా శకుంతల మీనని పెళ్లి చేసుకునే దాకా ఎనక పడుతది మీనా కూడా తుప్పలల్లా పట్టిజ ఎల అలా ఇల ఇల పాటలు అదన్న కూడా బాగా చాలా మంచిది
స సూపర్ రటు ఉంటది సినిమా ఆ
అట్లాంటి సినిమాలు ఇప్పు రావడమే లేదు అసలు ఇవన్ని పిచ్చి పిచ్చి సినిమాలు పిచ్చి పిచ్చి చెస్తారు ఒక్కటి కూడా మంచి ఇంట్రెస్టింగ్ లవ్ మంచి ఫ్యామిలీ ఇంటర్నల
ఎట్టున్నట్టు మూరం ముర
ఇట్టాంటి మూవీలు ఏ పిచ్చి పిచ్చి సినిమాలు అట్లాంటివి తీత్తా ఉంటారు
అప్పటి జనరేషన్ లోనూ చాలా బాగా నీతికి న్యాయానికి వానికి చిన్నకు పెద్దకు ఇప్పుడు ఏం చెప్తాను వేస్ దు ఈ రోజు చిన్నళ్ళు పెద్దోళ్ళు అనబడతాండు పెద్దోళ్ళు అవునే కా
సినిమాలు చూసి మర్చిపోతారు ఆత జనం అప్పటి సినిమాలో ఆ సినిమా మాత్రం మంచిగా ఉంటుంది చూతారు ఉంటుంది ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు చూద్దాం చూడ బుద్ధి అయితంది చ చూడుక మళ్ళీ మళ్ళీ చూత్తే బాగుంది మళ్ళీ మళ్ళీ పాటలు ఇంటె బాగుండు ఇయాళ పాట ఈమద్దం పాట ప్రాణమైన ఇస్తానమ్మ పాట
బాగుంటారు
బాగా బాగా నచ్చుతే నాకు ఇప్పుడ సినిమాగా మాకు
మీలా చె తంట పో
చాలా అందంగా జెస్ చిన్న మంచిగా రీసెంట్ సినిమా
ట చాల భావ అన్నకి పోయా సెట్యినా
మంచి మంచి అల్లుడు సెట్ అయంది హీరోయిన్ హీరోయిన్ క అందరు సెట్ అయ్యేటట్టు మంచి పాటలు కూడా సెట్ అయ్యా జోబులు
మంచి బాగు అంటే వీళ్ళ మంచి గా ఉండు అ బాగుంది బాగా వేయాలి మంచిగా వేయాలి క్యారెక్టర్ బాగుండాలీ పిచ్చి పిచ్చి సినిమా పిచ్చి పిచ్చే గా ఉంటే బాగుండా
సటే మద
చ్చచ్చిగా తీసి పిచ్చి పిచ్చిగా అంటే సినిమా నచ్చాలి జనాల పబ్లిక్ సినిమా కూడా చెప్పుకోవాలి బావుండాల
రాందేవ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అది సినిమా
ఫ్యామిలీ గురించి అక్కచెల్లెలా గురించి అన్నతమ్ముల గురించి అన్న చెల్లెలా గురించి
సినిమా ఫ్యామిలీ పరంగా పోయి